హలో
మ్ చెప్పు
తింటివా
మ్ తింటుంది నువ్
తిన్న ఇప్పుడే ఈ రోజు చిన్న పిల్లలని చేస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది
ఏం గుర్తుకువచ్చింది
చిన్నప్పుడు ఆటలు ఆడుతాంటిమి చూడు
మ్ ఏం తొక్కుడుబిల్లా ఖోఖో
ఆ కాసాపుల్లా ఆటా
పోయినవా అటే
కాసాపుల్లా అంటే మన లో దచిపెట్టి పుల్లా
ఆ ఆ అదిని ఇంకోటి ఎందో చెల్ల కట్ట ఎంది అది
మ్ కుండి కట్లు కదమ అహ అగ్గిపెట్టికి గుగ్గిపెట్ ట్టి ఇంకోకటి
ఆ
చిల్లా కట్టె అంటే రెండు కట్లు ఉండాయి కట్టితో కొట్టి గుంత ఉంటది అక్కడ పెట్టేది కదా
మ్
ఇసుర్డ్తే మళ్ళీ ఆ కట్టే వచ్చి కొట్టాల
మ్
అవి అవునట గుర్తుకు విన్నావా
మ్ ఆవులాట విన్నను రాళ్ళు రౌండ్లకిస్తాము ఎనిమిది
ఎనిమిది ఆ ఆరేగద గిసేది ఆరు అట్ సైడ్ ము అట్ సైడు మూడు ఇట్ సైడు మూడు గీస్తాము
ఆ నాలుగనుకుంటా ఏమో గుర్తు లేవు
మూడు మూడు గీస్తాము రాళ్ళు తీసుకుంటా వేసుకుంట పోతాము అంటే ఫస్ సస్ట్ ఒకే ఆర్డర్ లో పెట్టుకోాల నాలుగు నాలుగు ఒకోక రౌండ్ లో
మ్
ఒక రౌండ్ తీసుకుంటాము వేసుకుంటా పోతాం
మ్ అసలు ఆ గేమే మర్చిపోయా నిను నాకు సరిగ్గ లేద నిజంగా బాగా అడుతాంటిమి
మ్ హు అట్లా ఎత్తుతాము ఎత్తిన తర్వాత ఏదో ఒక రౌండ్ లో సర్కిల్ లో మళ్ళీ ఇంకో రాళ్ళు ఉంటాయి కదా అక్కడికి స్టాఫ్ అయితే అవి తీసుకుంటాం మళ్ళీ అవి వేసుకుంట పోతాం అక్కడ ఒక సర్కిల్ లో కూర్చుంటది ఇంకా
మ్
ఒకరుై ఆటకైపోయినట్టు మళ్ళా అపోజిట్ టీమ్ ఉంటది కదా
మ్
వాళ్ళు పిక్ చేసుకుంటారు వాళ్ళు ఎత్తుతారు రాళ్ళు కుప్పలు ఎత్తి ఎస్త తరువాత నాలుగు కుప్పలు రాల ఎవరికీ ఎక్కువ వస్తే కుప్పలు వాళ్లే విన్ లాస్ట్ ఇంక అటుసైడ్ ఉండే వాళ్ళతో జీరో అయిపోతాయి ఇటు సైడ్ ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తాయి అప్పుడు ఎవరికైతే ఎక్కువ వచ్చింటదో వాళ్ళు విన్ అని అట్లా ఆడుతాంటిమి నెక్స్ట్ దాగుడుమూతల ఆట గుమ్మడికాయ ఆట ఆడుతాంటమీ
గుమ్మడికాయ ఆట
ఆ అంటే అంటే ఏం లేదు ఫస్ట్ చిన్న పిల్లోళ్ళందరు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక పక్క ఉంటారు పకుంటారు
హ
ఒక రోటికి ఇంకొ ఇంకొక పక్క ఉంటారు ఇంకో పక్క ఉండే ఆయప్ప అవ్వ అంటే ఏజ్ పర్సన్ అని నమ్ అనుకోండట్లా అట్లా ఇంకా ఏజ్ పర్సన్ ఒక చోట ఉంటడు వాళ్ళ దగ్గర పోతాము
హ
వాళ్ళ దగ్గర పోయి అంటే ఒక్కొక్కరు పోతారు ను నేనెట్ల రావాల మీ ఊరికి అని అడుగుతారు ఎగురుకుంటరా అనంటే ఎగురుకుంటా పోయేది మళ్ళీ నువ్వు నీ ఎట్లా రావాలా మీ ఊరికి అంటే కంపల్లో రా అనంటారు అప్పుడు యాక్షన్ చేసేది కాళ్ళ కింద కంపలు ఉన్నట్టు దాన్ని తొక్కుతూ నొప్పేస్తున్నట్టు యాక్షన్ చేసుకుంటా పోయేది మళ్ళీ ఎట్లా రావాలా అని అంటారు పూలల్లో రాా అంటే చాలా హ్యాపీగా పోయేది అట్లా ఒకోరిని ఒకోరిని పిలుస్తరు ఏమో మేం ఆడుతాండేం చిన్నప్పుడు మళ్ళా దగ్గరకి వెళ్ళింటాం కదా వెల్లినాక అవ్వను కొట్టి పరిగెత్తాల అవ్వకి చిక్కిన్నారనుకో ఔటే చిక్కుతే వాళ్ళు ఔట్ మళ్ళా వాళ్ళు అవ అవ్వ క్యారెక్టర్ ఎత్తుతారు మిగతా వాళ్లు ఎనక నిలబడతారు ఇంకొకటి సర్కిల్ గీస్తారు ముందర
హ
ఒకరు ఆ సర్కిల్ల్లో ఉంటారు వెనకల కొంతమంది నిలబడుకుంటారు చిన్న బెచ్చ తీసుకొని ఇలా వెనిక్కీఎయ్యాల వెనక్కేస్తే వెనకల ఉండే వాళ్ళు పట్టుకోకూడదు పట్టుకున్నారు అనుకో ఔట్ పట్టుకోకుండా కింద పడింది అనుకో ఎన్ని అడుగుల్లో దుంకల్లా అని అడుగుతారు రెండు అడుగులు మూడు అడుగులు అని చెప్తారు అంత అడుగుల్లో దుంకల్ల దూక లేకపోతే ఔట్ మళ్ళ చాలా దూరం ఉండేదానికి ఒక అడుగు అని చెప్పినారు అనుకో అట్లా చెప్పకూడదు ఆటలో అది రూల్ కాదు అట్లా ఆడే రూల్ మీరేం ఆడలే.
ఐనా అప్పుడు గేమ్స్ ఎ బాగుంటుండే ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. మనిషి మాట్టాడేది తక్కువ. అప్పుడు అందరు మనిషులతో ఉంటండే బాగా ఆడత గేమ్స్ కూడా బాగుంటాండే ఇంట్రెస్ట్ గా
స్కూల్లో దయ్యమాట అన్ ఆడుతండి.
ఆ
చెట్టు కింద
నోతుంది పట్టుకో మచ్చే ఇంగోటి ఎందో ఆడుతాంటిమీ పెట్టల్ పెట్టల్ది.
పెట్లాట.
ఆ
కుండలాట.
గుర్తున్నాయా.
నాలుగుపేట్టల ఆటంటే నాలుగు బాక్సులు గీస్తారు. మధ్యలో నాలుగు రాళ్ళు పెట్టింటారు.
ఆ అవి తీసుకోవాలా ఒకరిని. ఆ
తగు ఒకవేలా లైన్ మీద బాక్స్ ను వీళ్ళు తీసి ఉంటారు కదా ఆ లైన్ మీద నిలవడబండేవాడు ముట్టుకున్నాడనుకో ఔట్.
ఆ
ముట్టుకోకుండా ఒకోరు ఒకోరు ఇంట్లో పోయి రాళ్ళు ఇచ్చిరాలా. ఎవరింట్లో అన్న రాళ్ళు లేకపో కుండా ఇంకొక పెట్లోకి పోయిననుకో అవుట్
అవునా
అది ముసలాట ఆడతాంటీమీ.
ఏమో గుర్తులేదు. అది
అంటే స్కూలలో నార్మల్ గా కట్ట ఉంటది ఒకటి
హ్మ్
కట్ట మీంద అంతా నిలబడుకుంటారు చిన్న పిల్లలు
హ్మ్ మ్మ్
కింద ముసళ్లుంటాయి అనని. కట్టకి కొంచెం వారన పోయినా అనుకో ముసళ్ళ లాక్కొని పోతాయి. అంటే మనుషులే చిన్న పిల్లలు వేరే వాళ్ళ క్యారెక్టర్ వేసింటారు ముసలని.
హ
అవి లాక్కొని పోతే మనం అటికిపోయి ఆ బందిచ్చేస్తాయి బిగాలేసి. ముసళ్ళు మళ్ళీ ఆహారం కట్ల పోయినప్పుడు మనం చిన్న పోయి వాళ్ళన్ విడిపిల్ల. ఒకవేళ విడిపించేటపుడు పట్టుకున్నాయనుకో ముసల్లు. అపుడు మీరు ఒకటే ఆ ముస ముసలిని చూసి విరిగిన కట్ట కల
హ్మ్
ముసల్లు కట్టెక్కి రాగూడదు అదో రూల్
అవున్లే
అట్లా విడిపిచ్చి తీసుకొని వస్తాంటిమీ తీసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ విడిపించేటప్పుడు చిక్కినారు కూడా మళ్ళా బంధిచ్చేస్తాయి అవి
ఉ
అట్లా ఆడతంటిమీ ఇంకా కుంటుకుంటు ఆట సర్కిల్ గీస్తారు కుంటికుంట పోయి పట్టుకోవాలి కబడ్డీ ఆడుతుంటాం గాని బట్ చాలా తక్కువ ఖోఖో, కబడ్డీ.
అవునులే
ఏ ఏ కలర్ కలర్ వాట్ కలర్ విచ్ కలర్
ఆ అది అడతంటిమీ
అది కలర్ అని చెప్పేది కగాని పక్కనోళ్ళని పోయి మెనసనంగా పట్టుకునేది చిన్నగా కొట్టి మళ్ళీ పట్టుకునేది ఈ కలర్ చిక్కింది అని మరి ఇంకా కాజాపుల్లా అంటే దాచిపేడతాము చిక్కినాక అది ఏదో కుప్ప పట్టుకుంటారు పుల్ల చెక్కించి పో టారు చీమను పట్టుకో ఊ చీమను పట్టుకొని రా అంటారు ఫస్ట్ చీమ చిక్కినాక అది ఏందో కంటి రెప్ప పికుతారు ఏమన్నా కా పీకి ఇంకా బాగా కాజపుల్ల ఇంకా ఏడన్న చెడు కుప్ప పాడేస్తారు అది దాచి పే భూమిలో కనపడిపోకండా
ఆ
దాన్ని వెతకల్ల మనము ఒకసారి వాళ్ళు ఎనకాల పోసి దాచిపెట్టుకని ఆడుంది అని వెతకమంటారు
ఆ దాంట్లో ఉండేళ్లేదు
ఊ అట్లా జారే బండ కూడా ఆటలాగా ఆడుతుంటారు ఇంకేమీ
ఇంకేమీ లేదు
ఉండునా